హలో హలో హాయ్ అండి
హాయ్ అండి చెప్పండి ఎలా ఉన్నారు
బాగున్నావండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నానండి
ఉమ్ ఏం చేస్తుంటారు హాబీస్ ఏంటి
హాబీస్ ఏముందిలేండి ఎప్పుడు పిల్లలనీ చూసుకోవడమే అది అప్పుడప్పుడు కుదిరితే రెస్ట్ తీసుకోవడం హాబీ
ఉమ్ బా చిన్నపిల్లలా అండి ఉమ్ ఉమ్ హౌస్ వైఫ్ ఏ అండి ఏమన్న ఆన్లైన్ లో కట్ట ఏమన్నా వర్క్ వర్క్స్ చేస్తారా పార్ట్ టైమ్ లాగా ఏమన్నా
ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్ ఏ అండి ఫర్దర్ ఏదన్నా చూసుకోవాలి
ఉమ్
ఇంకేంటండి మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం ఏం వండారు ఈ రోజు
నేను ఈ రోజు టమాటా కర్రీ వండాను అండి
టమాట కర్రీ వండారా
అవునండి మీరండి ఏం వండారు
ప్చ్
హలో మీరేం కర్రీ వండారండి మాట్లాడండి
పన్నీర్ పన్నీర్ కూర వండుకున్నామండీ
ఓకే బాగ వండుతారా మాకు అసలు మాకు అసలు పన్నీర్ దొరకదండి మాల్స్ అవి ఏమి ఉండవండి మేము పల్లెటూరులో ఉంటాము
ఓకే సిటీకి హాలిడేస్ కి సిటీకి వస్త వత్తారా మీరు
ఆ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తామండి
హ
మా అమ్మగారు ఊర్లో ఉంటాయండి మాల్స్ అవన్నీ
ఓకే బా తిరుగుతార అన్నమాట అయితే
ఫుల్ అండి ఇంట్లో ఉండవుండమండి ఇంకా అసలు మీకు ఉంటాయా అండి మాల్స్ అవి
ఆ ఉంటాయండి ఇక్కడే ఉంటాయివి అందులో పిల్లలు ఆడుకునేవి అవి మళ్ళీ షాపింగ్ మాల్ ఒకటి ఉంటంది ఆ ఇంకా మసాజ్ మీకు ఐడియా ఉందా ఫుడ్ మసాజ్ బాడి మసాజ్ ఎపుడైనా ఫుట్ మసాజ్ ఎప్పుడైనా చేపిచుకున్నారా
ఎప్పుడు లేదండి
అసలు ఒకసారి చేయించుకోండి మీకు భయం అనేది ఏంటో తెలుతది.
ఆహా అదేనాండి చేపలు వస్తాయి ఏవైనా చిన్న చిన్న చేపల పిల్లలు
ఆ చిన్న చిన్ని చేపలు నల్ల నల్లగా ఉంటాయండి
మీరు ఎప్పుడన్న ట్రై చేసార
చేసాం
ఇంకేంటండి నేను నవ్వుతున్న
నవ్వుతలేను ఏమి నాకు చిన్న జోక్ గుర్తుకొచ్చింది.
ఓకే అండి ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలండి మంచిది
అండి తప్పకుండా పిల్లలు పెద్ద
బా కలిసా కలిసే ఉంటారండి అత్తయ మామయా వాళ్ళు అందరు బాగున్నారా
లేదండి అందరు బాగుంటారం నాలుకి తిడి ఇంకా మీరు ఎక్కడికినా తర మరి రేపు శ్రీరామనవమి కదా బయటికి ఎక్కడికైనా ప్లాన్ వేస్తారా
గుడికేనండి మా పొద్దున్న గుడికి వెళ్ళిపోతామండి తొమ్ది కల్లా మధ్యాహ్నం వచ్చేసరికి టూ త్రీ అవుతుదండి రేపు రేపు ఆ ఫుడ్ అక్కడేనండి రేపు నైన్ కి వెళ్ళిపోతాము టిఫిన్ కూడా అక్కడే పెడతారు అంటే మా మా హస్బెండ్స్ మగవాళ్ళు అందరూ వెళ్ళి తింటారు ఇంట్లో లేడీస్ వెళ్ళము
మీరు వెళ్తారండి రేపు
వెల్ వెళ్ళండి.
పుద్దుని వెళ్ళాలండి పోద్దున లేసి
ఆక్షింతలు ఇస్తారు తెచ్చుకోండి గుళ్ళ మంచిదండి తెచ్చుకో
అవును అవునండి పిల్లలు ఉన్నారుకి సారీ సారీ చెప్పండి చెప్పండి
ఇంకేంటండి బా చేస్తారండి వంటలు ఆ ఆహా ఎక్కువ ఏ హార ఇవ్వే చూస్తాండి మామూలు సినిమాల కంటే మా పిల్లలకయితే ఇంకా హారర్ మూవీస్ అంటే ప్రాణం ఎక్కువే డైలీ ఒక హారర్ సినిమన్నా పెట్టలేండి.
ఈషా మూవీ వచ్చింది చూశారండి మీరు
ఆ చూసామండి చూసామండి చూసామండి
అది ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నదో ఆ సీక్రెట్ రివైల్ చేసా కదంతా పోయింది నాగైతే మీ అనిపించిందండి ఆ సినిమా
ఆల్రెడీ ఓసా చూస చూసిన సినిమాల అనిపించిందిండి
అవునండి అవును లారెన్స్ మూవీ బాగా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేవేవి బాగు
అవునండి అవునండి వన్ టూ త్రీ ఫోర్ అవన్నీ బాగుండే యండి అది అయితే మేము థియేటర్ లో చూసామండి కాంచనా గంగ అనుకుంటు అసలా అంతా ఇంత భయపడలేదండి నేను మా చెల్లెల్ల
మ్మ్ సౌండ్లు ఎక్కువ వస్తాయి కాదండి ఒకేసారి దెయ్యల్
ఆ చిన్నప్పుడు వచ్చిన్నెది చంద్ర ముఖి అయితే ఇంకా భయం అయింది నాకైతే ఇప్పటికి భయామే చంద్రముఖి లాస్ట్ సాంగ్ చూడాలంటే
నాది ఏమ్
మీకు మీకేస్ సినిమాలు అంటే ఇష్టం అండి
ఐడియా ఉందండి మీకు అరుంధతి ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలంటే భయం
అది కూడా థియేటర్ లో చూస అది కూడా దియ చిన్నప్పుడు మాక్సిమం అన్ని సినిమాలు ఎక్కువ థియేటర్ లో చూస చూళ్ళే అండి నేను మా చెల్లి మా సినిమా వస్తే చాలు థియేటర్ కి వెళ పోయేవాళ్ళం అండి
ఉను ఏమో
ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ వన్ వీక్ ఆ అవునండి పెద్ద అయ్యి తగ్గిపోయిందండి హార్రర్ అని కాదండి అసలు ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వెళ్ళే వాళ్ళం మా డాడీ పంపించేవాళ్ళు
బాగా ఎంజాయ్ చేసారనమాట అప్పుడు లైఫ్ ని
చిన్నప్పుడి లైఫే మళ్ళీ రాదు కదండి
గడిచిపోయింది ఎప్పుడు బాగుంటాది కదాండి మరి ఉన్నాది బాగోదు గాని రాదు రా చైల్డ్ హుడ్ మెమోరీస్ అంటే మాముూలుగా
స్కూలింగ్ స్కూలింగ్ అంతా చాలా బాగుండేదండి
ఓ ఉ
మ్మ్ ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నారా
ఉన్నామండి పట ఉంటామండి ఎంటంటే మేము హాస్టల్లో అంటే డే స్కాలర్స్ కింద ఉండేవాళ్ళెనా హాస్టల్లో ఉండేవాళ్ళం కాదు అంటే మా నాన్న మా నాన్నగారిని ఎప్పుడు వదిలి ఉండేవాళ్ళం కాదు డేస్ స్కాలర్స్ లా ఉండేవాళ్ళు తినేసి వచ్చి మళ్ళీ వెళ్లే వాళ్ళం నా ఇంకేంటండి మీ ఊర్లో ఫేమస్ ఏంటండి
మా ఊర్లో పొలాలు అవేనండి ఫేమస్
ఏం మీరు ఏమన్నా వేసారా పంట
మా మామయ్య గారు పండిస్తారండి వరి వరి ఏస్తారు బియ్యం వరి అంతే
ఓహ్ ఓకే వా
వరి పత్తి కాటన్ అంటారు అది మొక్కజొన్నలు
వరి అంటే అంటే పంట చేతికి రావాలంటే ఎన్ని నెలలు
మూడు నెలలు పడుతాదండి మూడు నెలలు నైన్టీ డేస్ కాదండి కాదండి వన్ ఫిఫ్టీ డేస్ పడుతాది అండి పత్తికి పత్తికి త్రీ మంత్ అనుకుంటండి అది నాకు ఐడియా లేదు
ఓకే అది బానే సేల్ ఐతదా
ఆ బా అందరూ ఒకేసారి సీజన్ లో ఎతారు కదండి బాగానే ఉంటదండి అంటే వంద కేజీలు వంద కేజీలుకు వచ్చి ఏడు వేలు అలా వస్ తది అందులో ఒక్కొక్కసారి కలిసి వస్తదండి ఒక్కొసారి కలిసి వస్తది ఒక్కసారి నష్టం వస్తది ఎందుకంటే కులాలువ కూలీలు కూలీలు చేసిన డబ్బులు కూడా రావండి ఒక్కొక్కసారి కూలీలు పత్తి అంటే మందు ఎక్కువ కొట్టాలండి మందులు ఎక్కువ మందులు కొడితే గాని బాగా రాదనమాట ఆ మందులకి ఆ కూ కుళ్ళోలు ఎక్కువ ఎక్కువ పెట్టుబడి పెట్ పట్టాలండి పత్తింటి వరకి అద ఏమి లేదండి ఒకసారి మూడు సార్లు ఎరువు చల్లుతారు రెండు సార్లు ముందు కొడతారు మూడు నెల్లు ఆగి పంట వచ్చేస్తుంది
ఓకే
ఇది అలాగ కాదండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా చలో గేదెలు ఉన్నాయండి మా అత్తయ్యాలకి ఆ గేదెలకి గడ్డి ఏసుకున్నారండి డైలీ వెళ్ళి ఒక మోపు గడ్డి కోసుకొని వచ్చి అట్లకి పెట్ ఉంటారన్నమాట
హ గేదెలు మరి పాలు అవన్నీ మీకు బానే ఉంటాయి అయితే హలో
ఆ తరండి చిలో
హలో
థ్యాంక్ యూ అండి కాల్ రిసీవ్ చేసుకున్నందుకు
ఓకే